హలో
అ మ లాస్ట్
ఆ సరే
ఆ
హ్మ్ మ్మ్
వేసులు ఆనిపిస్తున్నాయి అన్ని వేసులు తెలిసి వస్తున్నాయి
ఆహా నాకు నాకెప్పచ్చా అయింది ఎప్పుడు నేను వేఫలే
ఈసారి
మ్మ్మ్
మ్మ్
మ్మ్ ఏఫుల్ నువ్వు ఆల్రెడీ మెసేజ్లు వస్తాయి చూడు ఆహా
ఏమని వస్తున్నాయి
ఇప్ బజాజ్ వచ్చింది ఇప్పుడు కొత్త అకౌంట్ కొత్త నెంబర్ నుంచి వచ్చింది ఇప్పుడు దాకా నాకు ఎప్పుడు రాలా వస్తన్నాయ్ మెసేజ ఆ
ఆమె ఏం చేసిందో అసలు చూడు
అదేగా చిరాగ్గా సోది సోది మెహంది
చాట్ జి పి టి కి ఇచ్చి అడుగు ఒకసారి ఇట్లా వచ్చింది ఏం చేయాలి అ నొక్కాలేమో సెట్టింగ్స్ లోకి వెళ్ళి
ఏం ఆపుకోవాల అవసరం లేదని చెప్పింది ఆమె
అడిగావా నువ్వు అసలు
అడిగ నాట్ కాల్ ఫార్వర్డింగ్ అనే వచ్చింది
మ్మ్
మ్మ్
ఈ సారి నుంచి మాకా అసలు ఎవరికి
అసలు ఇవ్వనగా ఈసారి నుంచి అడిగారునుకో బ్యాన్స్ లేదని చెప్తా నేను వాళ్ళెంత్ హౌస్ వాల్ ఎన్ కొత్త అవసరంలో అయినా ఉన్నా నాకెందుకు
ఆ అంతే వాళ్ళు మనిషికి పోతే మనకు బొక్క పడతుంది
ఉ అవును
ఆ
ఎవరికి మంచి చేయకూడదు ఎప్పుడు
అవును
ఆ హ
ఫన్లీ ఎప్పటికైనా తెలుసుకుందాం
నువ్వా ఓకే ఓకే
అ
నువ్వలే ఓ ఓకే ఓకే
అ
ఆ
నేన్న ఆఫీస్కిళ్ళాను
ఆ ఇప్పుడే స్నాప్ చూసా ఇక్క ఎక్కడందంటే పొద్దున్న బ్రాడ ప పెట్లక త నా ఇప్పుడేమో అక్కడికి వెళ్ళాడు మా ఒట్టేరు అదే అ అద్దాల దగ్గరకి మయూరిటెక్ పార్కి
ఆఓహా ఆఫీస్ పేరాదా
ఆఫీస్ పేరు కాదు అది అద్దల్ దాని అద్దాల దాని పేరు మైరి టెక్ పార్క్ అంటారు
ఆహా
ఆ
ఆ
హ
అంతేం తమ్మల్ ఉండ
ఆ మచ్చి పయ్య ఆ టాపిక్ మా ప్రార్థం ఉందుంది చెప్తా వాళ్ళ ఆఫీస్ లో అమ్మాయిలు ఎవరు ప్లేయర్ అంట వాళ బ్యాచ్ లో ఇప్పుడు ఒక అమ్మాయి ఉందంట ఆ అమ్మాయి కూడా వైజాగ్ అమ్మాయి సమయి మా ఆన్నయ అంటుడు అమ్మాయిలు ఎవరు ఉండరు మరి నీ ఇష్టం ఇష్టం అట్న్డాడు
ఆ
అదది వారు చెప్పింది అయితే అది రాత్రి నాకు వ రా తి రెజ పెట్టమకుదా పెట్టా అబయి ఎమ్మాయాస్ నా రజ కూడా పనికి రాదిగా ఆ అమ్మాయి రజ్య ముంద అంటున్నాడాడు
ఎందుకు
షాక్ అవుతున్నాడు అన్ని అన్ని స్కిల్స్ పెట్టావుగా నువ్వు
అన్న ఎక్కడ పెట్టా తక్కువే గా పెట్టింది
అయినా రెండు పేజీలు ఉండకూడద ఏదేదో చెబతాడు రెండు పేజీలు ఉండకూడదు అంటాడు ఆ మళ్ళా అబ్బో ఈ అమ్మా అసలు మముల్ది కాదు ఈ అమ్మాయిది బాగుంది అసలు రెజ్యూమ్ చాలా బాగుంది ఆ ఊర్కనే వచ్చిది జాబు పెద్ద జాజ్లో త్తమ్మాడిగేమ్
ఆ
అయి అయితే నువ్వు ఏదో స్కిల్స్ డెవలప్ చేస్తావు. చూడు ఏదో కాస్టీ ఏవొ అవి పెట్టి ఇరా చూస్తా అంటున్నాడు వాడు. ఏ లింకులు అదే రోజు పెట్టావుగా నువ్వు కొత్త క్రియేట్ చేసావు. అదే ఏ ఉన్నాయి కా స్కిల్స్ లో నిన్నుని
ఏమున్నాయి సరిగ్గా చెప్పు
ఏమో నాకు గుర్తులేదు నిన్నా నన్న చెప్పాడు అడుగు ఏదో
మరి గుర్తు పెట్టుకోవాలక అలాంటి ఇయి అయికూడా మర్చిపోతే ఏట్లా
నువ్వు వెబ్సైట్ ఏదో డిజైన్ చేసావ్ కదా అది
మా మరి స్కిల్స్ అంటవేంటి వెబ్సైట్ ని పట్టుక్
మర్ వాడు అదే చెప్పాడు కాస్మలింగ్సో ఏదో చెప్పాడు కాస్ స్మోంట్రా ఏదో
కాస్మో కిక్సా
ఆ వాడు అది పెట్టమంటున్నాడు ఆడు చూద్దాం పెట్టమని అంటున్నాడు, ఆడు చేసావా నిజంగానే
చేసా
ఆహా అదే మరి వాడు అడిగింది.
మ్
ఆ
పడతాలే కాసేప్ అగిగ
మ్ ఏం అవసరం లేదులే ఇప్పుడెందుకు
నువేగా
ఇంకేం ఆ సర్ సరే పెట్టు పెడతాం
మ్
మ్ మ్మ్ బోయి అమ్మాయి అసలు అదే ఈ అమ్మాయిది బాగుంది అసలు రెజ్యూమ్ ఓర్క్ నే తీసుకుంటారు జాబుల్లో అంటున్నాడు
హమ్మ్ మ్మ
మా ఆఫీస్ క అయితే ఓర్క్ నే తీసుకుంటారు అడిగే అన్ని బేసిక్ క్యూషన్ లే అంట అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ జరిగిందట నువ్వు వాళ్ళ కంపెనీలో చేరడానికి ఒక ఇంటర్వ్యూ జరిగిందంట చిన్న ఇంటర్వ్యూ బేసిక్ కొశచన్స్ సే అంట అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు సెలెక్ట్ అట్టవ అనుకో సెలక్ట్ అవుతే టూ మ టూ అండ్ హాఫ్ మంత్స్ ట్రైనింగ్ ఇస్తారంట నీకు ఏది ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ మీద ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ తర్వాత అయిపోయిది కదా తర్వాత పెద్ద ఎగ్జామ్ ఓటి పెడతారంట
హుమ్మ్
ఆ పెద్ద పెట్టిన తర్వాత పాస్ అయ్యమంటే తీసుకుంటారు శాలరీ ఇచ్చి సెవెన్ కే ఇస్తారు శాలరీ పా పాస్ అవ్వపోతే ఇంక సర్దుకోవడం మనం ఆ పాస్ అయ్యాడు అది ఎగ్జామ్ అంటే వాళ్ళ ఇంటర్వ్యూ ఉండిది ఎగ్జామ్ అంటే అది ఇంటర్వ్యూ
హూహూ
ఆ అది అర్థమైందా
ఓ ఇంటర్వ్యూలా ఓం ఓం
ఫస్ట్ది బేసి కోర్క్ న నేపోద్దా అంటున్నాడు వడు
హ
సెకండ్ ది చ
నాకు అసలు బేసిక్స్ కూడా రావు
నేను చెప్పా అమ్మాయి కోడింగ్ ఏం రాదు, కానీ ఇవన్నీ బాగా చెప్పిద్దని చెప్పా స్కిల్స్ ఉన్నాయని చెప్పా
ఉమ్
అవునా ఏం కాదులే అంటున్నాడు మారాడు, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు అంటున్నాడు మారాడు
ఊహూ మ్
ఉమ్ అది ఫస్ట్ రావాలిగా అప్పుడు చూద్దాంలే కానీ అసలు అక్కడ వేకెన్సీస్ ఉన్నాయా లేవా, వాడు అందు కే అడిగాడు స్టడీస్ ధేర్ ఎణి వేకెన్సీస్ అని చెప్ప్ పెట్టాడా
ఉమ్ చూసా పెట్టావా నాకు
నువ్వేం మాట్లాడమాక ఉమ్ అవును అంటే నీకు పెట్ ట్టమని అనుకుంటా, అంటే అడిగినట్టుగా ఆ హూ హూ
చేస్తున్నాడా ఇంకా అదే కంపెనీలో చేస్తాడా ఇంకా
ఇప్పుడు చేస్తారంట మరి ఇంకేం లేద ఇగా
మ్మ్ ఎంత లేద్లే సెవెన్ అసలు మరి సెవెన్ థౌసండ్ పది టెన్ థౌసండ్ అయినా పెట్టుంటే బాగుండేది
అసలు మరీ దారుణం అసలు ఏడు వేలు ఏ మూలకొత్తాయని అసల వాళ్ళు కూడా
ఉమ్ చార్జీలకే అవుతాయి అసలా
ఆ
ఉమ్ నుమ్ పదివేలు ఇచ్చినా బాగుండేది
అభినయ అనే ఒక అమ్మాయి ఉండిద్ది మా అన్నయోల్ల ఆఫీస్ లో అమ్మాయి వైజాగ్ అమ్మాయి, అమ్మాయికి శాలరీ ఫార్టీ థౌసండ్ అంట, అమ్మాయి ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అ బీటెక్ ఫైనల్ ఇయర్ అంట
ఊహూ
అమ్మాయికి త్రీ టూ లోనే వచ్చిందంట జాబ్ అంటే అప్పుడు అప్లై చేసి దంట అమ్మాయి వీళ్ళ కంపెని అదే దీనికి
ఊహూ ఉమ్
ఉమ్
చాలా, ఎందుకు వైజాగ్ నుంచి వచ్చిందని చాలా పెంచారా
వైజాగ్ నుంచి కాదు అమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమ్ అమ్మాయి ఇక్కడికేం రాలా నేర్చుకుని వెళిపోయినట్టుంది ఇంకామ్మాయి బా బాగా చెప్పినట్టుంది తీసుకున్నారు ఇంక అమ్మాయికి అంటే ఎక్స్ పిరియన్స్ ఉంది అమ్మాయికి కొంచెం సెవెన్ట్ అంటే అమ్మాయికి సంవత్సరం పైనే అవుతుంది కదా జాబ్ చేస్తు అందుకని పెంచారంట సాలరీ అంతా.
హుహ్
లు గిఎఫ్ ఉండవంట డైరెక్ట్ ఫార్టీకే సాలరీ అకౌంట్ లో పడిపోయిద్దంట.
హూహ్
అది వేస్ట్ అప్పుడు అట్ట తెలుసా తెలుసా
అంతే లాస్ట్ లో ఏ ఒక్క రూపాయ కూడ రాదు.
ఆ అది. అంటే ఇది ఇంకా స్టార్టప్పే కదా అందుకే లేవం ట ఆట్లికి.
ఉ అదే అదే
హ్ హు హ్ అదీ మ్యాటరు.
హ్
హు హలో
అవునా అవునంటనా స్టార్టప్ ఆ అది.
ఆ స్టార్టప్ కంపెనీ అందుకే వర్క్ చానా ఉండిద్ది దాంట్లో.
ఏ ఏం చెప్పమన్నాడు.
గుర్తు చేయి నాకు గుర్తుండదు. రేపు అడుగుతా అన్నాడు వాడు డైరెక్ట్గా ఆళ్ని.
ఉహూ
ఎల్ వత్తావుగా ఖచ్చితంగా వస్తే మళ్ళా బ్యాక్ బేలా చేయొద్దు నువ్వు నన్ను.
ఉ వెళ్తా.
ఉ ఎందుకు వస్తుందిరా అయిన ఈ అమ్మాయి. అయితే హెచ్సీయల్లో వచ్చిందని చెప్పా అమ్మాయికి ఆల్రెడీ. మరి ఎందుకు ఎల్లా లేదన్నాడు. ఎందుకు ఎళ్ళట్లేదంటే ఇప్పుడు కాదు అది ఆగస్ట్ జాయిన్ అని చెప్పా అంటే అవునా అన్నాడు. అవు ను అన్నా ఇంకాంతే. అమ్మాయికి అయినా చానా వచ్చినయి ఇప్పటికే. ఆ సిక్స్ ల్యాక్కే సిక్స్ ఎల్పిఎ అని వచ్చి నయి కప్తే ఎళ్ళట్లేదు అని చెప్తే, అదేదో ఐ ఆ నాన్ ఐటిలే అని చెప్పా. నాన్ ఐటీ ఎందుకులే బొక్కా అన్నాడు ఆడు.
హ్ అంతేగా మరి.
హ్ ఏదో ఐటిఎఫ్ బ్యాంగుళూరులో వచ్చింది ఫార్టీ థౌసండ్ శాలరీ అ ఫటీ థౌసండ్ సిక్స్ ఎల్పి అని చెప్ప మ్ అది
సరే ఉంటా
మ్